హలో?
వినిపిస్తుందా అండి?
ఆ వినిపిస్తుందండి. మీకు వినిపిస్తుందా అండి?
ఆ, వినిపిస్తుందండి, పాట పాడినంత తీయ్యగా వినిపిస్తుంది. మీ వాయిస్ అంతేనా?
ఏంటండి?
మీది చాలా స్వీట్ గా మాట్లాడుతున్నారని
మీకు చెవులో పాటలు వింటున్నారేమో అండి ఇం ఈ అపక్క చెవుల అందుకు అలా అనిపిస్తుంటుంది.
లేదండి.
హవునండి హలానే ఉంటుంది మీకి
మీరు అంతే చిన్నప్పటి నుంచి ఇలానే మాట్లాడతారా?
ఇంతే అండి చిన్నప్పటి నుంచి గొంతూ మారలేదు. గదులేనే వస్తా ఉంది. చిన్న పిల్లల మాదిరే ఒస్తుంది.
మాది లేండి ఇలానే
ఏం బాంద ఉంటుందండి? వయసు చూస్తే, ముప్పై ఏళ్ళు వై గొంతు చూస్తే, రెండేళ్ళు అన్నట్లుంటది.
కనీ అట్లానే బాగుంటుందండి.
ఏం బాగో అండి? ఒకటే బాగే
మీకలా అనిపిస్తుంది అంతే
ఆ అవునండి ఏం జేస్తం? మీకు ఇష్టమైన హీరో ఎవరండి?
హీరోనా? ఆ ప్రభాస్ అండి.
అవునండి ఎందుకండీ అట్లా ప్రభాస్ అంటే ఇష్టం మీకు
ఏమో తెలియదండి చిన్నప్పుడు నుంచి అలా ఇష్టమైపోయింది రీజన్ తెలియదు మీకు అండి
నాకు చిన్నప్పుడు ప్రభాస్ ఇష్టం ఉండండి ఇంకా మళ్ళీ ఆ బా హుబ్బల్ల సలార్ చూసిన తర్వాత ఇష్టం పోయింది
అదేనండి అలా అంటారు
ఏం బాగాలేనప్పుడు మా మి మిర్చి మిస్టర్ ఫర్ఫెక్ట్ డార్లింగ్ లో బాగుండే ఆయన
భావాల్లోనే లుక్స్ బాగున్నాయండి చాలా
ఏం లేదండి నాకేం నచ్చలేదండి ఇప్పుడు
ఓకే మరి ఇప్పుడు ఎవరండీ
ఉ హు ఇప్పుడు ఒక సినిమాకు ఒక్కోరండి ఏ సినిమాలో ఒకరు బాగా కనపడితే వాళ్ళు
అదేందండి అట్లా
అంతే అండి నాకు వీళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టమే లేదండి నాకు పెద్ద సినిమాల మింద ఇంట్రెస్ట్ లేదండి కాబట్టి నేను కూడా హీరో వాళ్ళని పట్టించుకోను అంతగా ఈయన బాగుంటాడండి కానీ దుర్గా సల్మాన్
బాగుంటాడా
ఉ బాగుంటాడు చూ నేను చూసే విధంగా చెప్తానండి ఫేవరెట్ అట్ల ఏం లేదు చూసే బాగుంటాడు దుర్గా సల్మాన్
ఆ
మీ సొంత ఊరు కి మీకీ బంధువులు ఉన్నారండి మీ సొంతూరులో
ఆ ఉన్నారండి చాలా మంది అంటే నాన్నంటే నేను మాట్లాడను వాళ్ళతో నాకు ఇంతగా తెలీదు
ఎందుకండీ కొట్లో అన్నారా
లేదు లేదు అంటే ఇప్పుడు మా తాతవాళ్లు ఇక్కడికి వచ్చి ఓ థర్టీ ఫార్టీ ఇయర్స్ అయితాంది
అవునండి ఇక్కడే ఉన్నారా మీ అమ్మమ్మ వాళ్లు
మా నాన్నమ్మ వాళ్లండి అమ్మమ్మ వాళ్లు కాదు
ఉన్నారండి
ఆ ఉన్నారు ఉన్నారు
తాతయ్య కూడా ఉన్నారా ఇక్కడ ఉంటారు మీ ఇంటి దగ్గరేనా
ఇక్కడే ఉంటాను
అవునా
ఆ అంటే ఇప్పుడు వాళ్లొచ్చి థర్టీ ఇయర్స్ అయింది ఇక్కడికి
ఓకే అండి
ఆ ఇక్కడికొచ్చి అంటే ఊర్లో బంధువులు ఉన్నారు వా అంటే అక్కడికి వచ్చినంకే మా నాన్న బాబాయ్ వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడు సో వాళ్ళకి అంత కనెక్షన్ ఉండదు కదా ఇక్కడికి ఊర్లో వాళ్ళకి ఆ ఇక్కడే పెద్దగాయి ఆరు మంది ఉన్నారు ఆరు మందిలో ఒకరు చనిపోయారు ఒక ఇంకా ఫైవ్ మెంబర్స్ దిక్కులు ఉన్నారండి ఇక్కడ మేము మా బాబాయ్ వాళ్ళు ఉన్నాము సో ఆ ఇంట్లో
మీ డాడీ వాళ్లు సిక్స్ మెంబర్స్ ఆ
ఆ సిక్స్ మెంబర్స్ ఇప్పుడు రెండు మంది ఉన్నారు ఇక్కడ కలిసి ప్రస్తుతానికి మేము మా బాబా ఆ అవునండి
ఓకే అండి ఆ మీ పక్కన పక్కనే ఉంటారా మీరు మీ బాబాయి వాళ్ళు మీ నానమ్మ ఎవరింట్లో ఉంట
చెప్తానండి అప్పుడు ముగ్గురుంటిమి ఒకరు మాకు ఇల్లు వద్దు డబ్బులు కావాలని మా డబ్బులు ఇప్పించుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు మేము మా బాబాయ్ వాళ్ళు ఉన్నాము సొ రెండూ ముక్కాల్లో చె రెండూ ముక్కాల్లో టె ఇండ్లు కట్టించుకుంటే దాంట్లో హఫ్ కరెక్ట్ మాకొక రూము వాళ్ళకొక రూము
అవునండి
ఒక వాళ్ళతో అదే వాళ్ళ పక్క మా బా నాన్న నాన్నమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర ఉంటారు
అవునులేండి మీ ఇంటికి రారా
పక్క పక్కనే అండి ఇద్దరిక ఇండ్లకి గేట్ ఒకటి
ఓకే ఓకే కాంపౌండ్ ఒకటేనాండి
ఫోటో ఒకటి అంటే రూమ్ సపరేట్ సపరేట్ కట్టించుకున్నామండి
అవునులేండి అర్థమైంది లేండి నాకు మీకు అత్తవాళ్ళు ఉన్నారా
అంటే మా నా మా నాన్న సైడ్ లేరండి మా అమ్మ సైడ్ వాళ్ళు ఉన్నారు అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఆలా
ఆహా మీ డాడీ వాళ్ళు మొత్తం ఫైవ్ మెంబర్స్ బాయ్సేనా అండి
ఆ మొత్త సిక్స్ మెంబర్స్ ఒక
అన్లోగర అదే ఇంకా ముగ్గురు ఎక్కడ ఉంటారు
అనంతపూర్ లోనే దిక్కులు కోరు ఉన్నారండి
మీకు అంత పెద్దగా మాట్లాడుకోరండి
ఆ అంతగా ఏం మాట్లాడుకోమండి అన్ను వాళ్ళు పెళ్లి చేసుకుంటేనే వెళ్ళిపోయారు అంటే సపరేట్
అంటే వాళ్ళ పిల్లలు అట్లా మీ కజిన్స్ అట్లా లేరండి
ఉన్నారు వాళ్ళంతా ఏంది ఇప్పుడు వీళ్ళు ఎలా దూరం పో పోయి సరిగ్గా మాట్లాడు కొరో మేము అలా అయిపోయి మాట్లాడుకోమండి
ఇక్కడ ఫంక్షన్స్ అట్లా కలిసినప్పుడు
ఆ అంతే అండి మాట్లాడతాను నేను ఎక్కువ మాట్లాడను ఆ అంతే
చిన్నపిల్లలా అండి అందరు మీకన్నా
ఆ అంటే మా నాన్నే పెద్ద ఫస్ట్ ఆ మా డాడిని ఆ అందరికన్న
అవునులేండి
ఆ ఇప్పుడు అదే మా అందరికన్న మా నాన్న పెద్ద మా అన్న పెద్దోడు ఆ సరే ఆ ఓకే అందరికంటే నేను పెద్దోన్న లేండి నాకంటే కొంచెం అంటే త్రీ మంత్స్ సిక్స్ మంత్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అట్లా గ్యాప్ గ్యాప్ ఇచ్చుకుంటు ఉన్నారు
అంత అబ్బాయిలేనా మీ ఇంట్లో
అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు
ఇద్దరు చెల్లెలు ఉన్నారండి ఓకేనండి మీ అమ్మ సైడ్ ఎంతమంది అండి
అండి
మీ అమ్మ సైడ్
మా అమ్మ సైడు మా అమ్మ మా అమ్మకి ఇద్దరు
తమ్ముళ్లు ఉందండి వాళ్ళతో కొంచెం కనెక్షన్ ఎక్కువ ఉంటారా
అలా ఏం లేదండి వాళ్ళు అంటే వాళ్ళు కొట్లాడి అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొట్లాడి సపరేట్ సపరేట్ వెళ్ళిపోయారు నేను అందరినీ అప్పుడప్పుడు మాట్లాడిస్తా ఉంటా అంటే
అవునండి మా ఇంట్లో కూడా అంతే అండి
అందరి ఇంట్లో అదే ప్రాబ్లం అండి
ఆ ఉండరండి అందరికి డబ్బు కావాలా
ఆ డబ్బే కదండి ఇప్పుడు అన్ని
అదే కదండి కరెక్ట్ అండి ఏం చేస్తాం
ఆ మీరు మధ్యాహ్నం చెప్పారు కదా మీ అత్త కూతురు వాళ్ళతో బాగా మాట్లాడతారా
మ్మ్ బాగా మాట్లాడతారా అంటే అదేం లేదండి మా పిల్లలు మనుషుల్లో ఎక్కువ కలిసరు ఎక్కువ
అంటే మీరు చెప్పారు కదా ఇలా చెప్పానని మరి వాళ్ళు కా అంటే మీ నాన్న సైడ్ మీ అమ్మ సైడ అండి
సైడ్ అండి మా అమ్మ వాళ్ళ సెకండ్ అన్న భార్య పిల్లలు
సెకండ్ అన్న
ఆ సెకండ్ అన్న ఇంకదో చేసుకుంటనని చెప్పినం ఆ పిల్లొల్లు ఎక్కువ మాట్లారండి మాతో అంటే బా మ మ మనుషుల్లో కలిసే రకాలు కాదు వాళ్ళు
ఓకే అంటే మనుషులతో కలిసికపోయినా అంటే మీతో బాగా మాట్లాడతారు
మ్మ్ బాగా ఏం మాట్లారండి ఏమంటే ఎం అంత వరకే
ఆ అంటే మీరు చెప్పారు కదా ఒకే బాగా మాట్లాడతారెమో అని
ఏదో ఒకటి అవుతుంది వాళ్ళకి కూడా అన్నట్టు చెప్పాను వాళ్ళేం పెద్దగా
ఇ క అవునా అంటే మీకంటే పెద్దవాళ్ళ వాళ్ళు మళ్ళీ చిన్నవ
డిగ్రీ చేస్ డిగ్రీ చేస్తుంది ఆ పిల్ల
ఓకే ఓకే
అవునండి
ఒకరికే చెప్పారా అంటే వాళ్ళు ఒకరేనా
ఇద్దరు ఉన్నారు ఆ పాప వాళ్ళు తమ్ముడు ఆ పాప చెప్పినా ఇంగ వాళ్ళు వాళ్ళే ఇంకొకరు చెప్తే చాలదండి వాళ్ళు వాళ్ళే యూస్ చేసుకుంటారు
అవునులేండి మీరు చాలా అది ఏందంటారు మంచి హృదయం కలిగిన వాళ్ళు
ఏం మంచిలేదండి మనకు తెలిసిన దాంట్లో ఒకరు చెప్తే వాళ్ళకి ఏదో ఒకటి ఉపయోగం అయితుంది కదా అని
అవునండి మీరు అదే ఇంగ అదే కదండి మంచితనం అనేది
అదేండి వాళ్ళ డాడీ లేరు కదా పాపం
అవునా
అవునండి ఇది దాన్ల అన అవసరాలు కోస్తాయి కదా
ఓకే మీ సెకండ్ మీకు పెద్ద మామ ఉన్నారా అతను బాగాన్నారా
అతను కూడా మొన్ననే రీసెంట్ గా చనిపోయారండి
అవునా ఎప్పుడండి
ఏప్రిల్ ట్వంటీ టూ అండి
అయ్యే ఏమైందండి
ఈ హెల్త్ ప్రాబ్లం అండి బ స్టమక్ ఇన్ఫెక్షనయి దింటది ఇంటస్ పేగులు
అవునా
ఆపరీషన్స్ ఫెయిలయిపోయి
అయ్యో వాళ్ళకి అండి వాళ్ళకీ పిల్లలున్నరా
ఈ ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప పాబకు పెళ్లైపోయింది ఇంక బాబు చదువు రైల్వేస్ కి చదువుకుంటున్నారు
గవర్నమెంట్ జాబ్ గురించ
గవర్నమెంట్ జాబ్ చూసింటరండి మీరాయన్ని ఆ అప్పుడు నన్ను కాలేజిలో డ్రాప్ చేసేకి వస్తాండే
ఆ ఒకసారి చూసినాలెండి మరీ అంతగా గుర్ వాళ్ళతో బి బాగ బాగ మాట్లాడతారా
మ్మ్ వాళ్ళు అంతే అండి ఎక్కువ మాట్లాడరు ఎప్పుడన్నా బ కలిసినప్పుడే మాట్లాడేది
అవున
ఆ
అంటిప్పుడు మరదే మీ కాలేజీవల్లేక వస్తున్నారం
అదే మ్చ్ ఏదన్నా ఇప్పుడేదన్నా యూ హెల్ప్ కావాలంటే చేస్తారు పాపం అంతేగానీ ఆ ఇప్పుడూ మాషిక్లక్క ఉంది గదా
అ
అంతట్లా రాపో లేదండి వాళ్ళతో మాకి
ఒకే ఒకే అంటే ఇప్పుడూ అతన్ అతను పెద్దోడా ఆయక్క పెద్దదా
ఆ అన్న పెద్ద వాడు పెద్దోడు చెల్లిల్
చెల్లవుద్దా
మ్మ్ నాకన్నా ఆ అవునండ్ నాకన్న ఫోర్ మంత్ పెద్దదంతే అండి
ఆమె ఓకే అతను మీకంటే ఇంకా పెద్దోడు
ఆ నాకన్నా టూ ఇయర్స్ పెద్దడు
ఒకే ఒకే ఇంకా దానికి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నార
అవునండి రైల్వే దానికి ప్రిపేర్ అవుతున్నాడు
ఇంత వరకు ఇంక ఏం రాలేదండి
ఏమో అండి తెలీదు చెప్తున్నాగదా ముద్దగా ఏమి షేర్ చేసుకోనే అంత ర్యాపో అయితే లేదు మాకి
ఒకే మీది ఎవరితో మాట్లాడతారండి బాగ
మా డాడీ వాళ్ళ సైడ్లో కొంచం పర్లేదండి ఇప్పుడు లేదులేండి అప్పుడు బాగుంటుండిమి
ఓకే ఇప్పుడ్ లేదా
ఇప్పుడంతా విడిపోయినారు
ఇప్పుడందరు అంతే లెండి అప్పుడూ అప్పుడు గనంతే అప్పుడు మేము అంతే ఐదు మంది అందరు కలిసి ఉంటది బాగ తినేది చేసుకుండేదీ అంతా ఒక ఇంట్లోనే అండి
అవునండి సేమండి మేం కుడ స్వా ర్థాలు పెరిగిపోయినయి డబ్బులు సంపాదన ఎక్కువైపోయింది వాళ్ళ
సేమండి మా ఇంట్లో గూడా
ఇంగ మనం ఎక్కడ కనపడతామండి చిన్నోళ్ళము
తే అండి వాళ్ళు వాళ్ళు వాళ్ళు బాగ మాట్లాడుకుండంటారు
మనకీ టైం వస్తుంది మన దగ్గరకీ వస్తారు మనం చూస్తూ ఉండాల దేవుని మీద నమ్మకం వేసుకొని
ఆ వస్తర్లేండి మీ దగ్గర కూడా వాళ్ళే
అదే అండి అంతే అండి మనం బతుకు మనం బతుకులా మన తల్లిదండ్రులని మంచిగా చూసుకోవాలి అదే మ ఎవరు ఎవరు వ వత్తే ఏం రాకుంటేం ఉన్నప్పుడు తినిపోయే వాళ్ళు లేనప్పుడు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు మనకి
అవునండి బాగా చెప్తారండి ఇలాంటివన్నీ
ఎక్స్పీరియన్స్ చేసామండి చాలా ఇలాంటివి మేము
అవునా
ఎక్స్పీరియన్స్తో వచ్చే మాటలు ఇవన్నీ
నేను చేశానండి
ఉం
ఇలానే అంటే నేను అదే సేమ్ మా అమ్మ ఎవరూ పట్టించుకోరు మమ్మల్ని వాళ్ళు అవసరం వస్తే వస్తారు డబ్బులు కావాలంటే అడుగుతారు మా మీంద నుంచి
అదెలెండి
వాళ్ళు ఏమైన్నా కలిస్తే వాళ్ళు వాళ్ళే కలుసుకొని బాగుండి మాట్లాడతారా సో అలా చూసినప్పుడు ప్రతిసారి నాకి మాగే అవసరం వస్తుంది కోపం కాదు మాకి టైం వస్తుంది మా మా అవసరం వచ్చినప్పుడు మేము చెప్తాము అని
ఇంగేం చెస్ చెప్పండి మనం
అంతే అండి లేకుండా ఏదో దూరంగా ఒక ఇండ్లు కట్టుకొని
ఉం మేము అదే అండి చూస్తాన్నాము ఈ జ బంధువులకి ఎక్కడ కనపడకుండా వెళ్ళిపోవాలని
ఆ దూరంగా ఉండి బ ఇండ్లు కట్టుకొని మా అమ్మ మా నానా
బాగా చూసుకోండి మీరన్నా నువ్వు మీ మీరన్న బాగుండండి ఉండండి
ఆ ఉంటావండి నాకైతే మా ఫ్యామిలీందు ప్రేమ ఉంది
అదే మరి అంటే ఇప్పుడు కాదండి మీ పెళ్ళిళ్ళు అలా అయిపోయిన
ఆ అలా అయిపోయినాకగానీ నేను బాగా చూసుకుంటను
అదే అండి ఇప్పుడు అందరు అలానే అంటారండి మళ్ళీ తర్వాత మారిపోతారు అలా మారిపోందండి మీరు
లేదండి నాకే అట్లే ఇలాంటి ఆశలు అంటే ఇట్లా బంగారు కాళ ఇల్లు కాల అట్లాంటివి ఏమి లేవండి
మీ అన్నో ఒక మాటన్నా కూడా మీరు